ఎండి హలో
హాయ అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నామండి
ఏం చేస్తూ నేను కూడా బాగు ఉన్నామండి ఏం చేస్తున్నారండి
కాలిగానే కూర్చున్నా
హ్
మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉందండి
ఉగాది పండుగ ఉంది కదండి ఓ థ్యాంక్ యూ అండి అయితే ఉగాది పండుగ ఉం వస్తుంది కదా అం ఏం ప్రిపేర్ చేసుకున్నరండి ఉగాది పండుగకు
ఇంకేం ప్రిపేర్ చేసుకోలే అండి షాపింగ్ చేయాల్సింది షాపింగ్ డ్రెస్ కొనుకో డ్రెస్ కొందాం అను కుంటున్నాండి
ఎ ఇలాంటి డ్రెస్ తీసుకుంటరండి ఇట్లా ఆ పట్టు లంగా టైపా లేకపోతే పంజాబ్ డ్రస్ ఆ
లేదండి నాకు పట్టు లంగలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి కానీ మా అమ్మకి చాలా ఇష్టం అయితే నన్ను ఊకె ఫోర్స్ చేస్తదండి
ఆ అవునండి కానీ పండగ ఇప్పుడు అవ్వయితేనే బాగుంటాయి కదా అండి పట్టు పట్టు లంగా వేసుకుంటే
పండగ అప్పుడు తీసుకుంటాం కాని అది తర్వాత మనం వేసుకోరాదు కదండి బయట ఎటన్నా ఫంక్షన్లు ఉంటే నా బీరువాళ మొత్తం అవే ఉంటాయిండి పట్టులంగలే ఉంటాయి పట్టులంగలు ఇప్పుడు నేను పా ఇగ ఏసుకోలేను కదా అండి డి ఎప్పుడన్నా పార్టీకి పోదాం ఎట్ ఎటన్నా పోదామంటే బట్టలే దొర్కై అండి ఉంది నాకు
కాదండి పట్టు అయ్యో ఇప్పుడు మనము పెద్ద పెద్ద ఫంక్షన్లు కు అట్టు ఇటు పోతే సాంప్రదాయ బద్ధంగా పట్టు లంగా జాకెట్టు అవే బాగుంటాయి కదండి
కానీ ఇయాల రేపు అవి ఎవరు వేసుకుంటున్నార అండి మాములు అప్పుడు వేసుకోవచ్చు కాని నాకు మాముూలు అప్పుడు వేసుకోవడానికి లేవు అండి బట్టలు
గట్ల ఎందుకు అనుకుంటరుండి ఫంక్షన్లు అందరు మంచిగా పట్టుదనంతోటి పట్టు లాంగా జాకెట్లు వేసుకొని ఉంటరు మీరు ఎందుకండి ఏమైనా వేరే మోడల్ కోరుకుంటారు ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు మాత్రం వేరే ఇప్పుడు ఏ పిల్లల ఎట్లు ఉంటరు లేటెస్టుగా ఆ స్టై లో ఉండాలి కానీ పండగలప్పుడు ఫంక్షన్ల అప్పుడు మాత్రం తెలుగుదనం ఉట్టి పడేలాగా సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటే బాగుంటుది కదండి
తీసుకుంటా అండి హాఫ్ శారీ అట్లా అట్లా వేసుకుంటాం కానీ మన ఫంక్షన్ ఫంక్షన్ కి వేసుకుంటే బాగుంటది అందరు ఫంక్షన్ కి వేసుకోలేను కదండి మనం అందరు వేరే కొంచెం దూరం వాంగ్ ఫంక్షన్ కి ఇవాళ వేసుకోడానికి కొంచెం నార్మల్ డ్రెస్ ఉండాలి కదండి కుర్తా సెట్ గానీ లాంగ్ ఫ్రాక్ గానీ
రెండు మూడు స్టైల్ ల్ల తీసుకోవాలి ఎప్పుడు ఏది యూజ్ఫుల్ అయితే అది తీసుకోవాలి ఒకటి గా
అవునా అండి సరే అండి ఇప్పటి నుంచి అట్లనే తీసుకు కుంటాండి
మీరు పండగ కే ఏమేం ప్రిపేర్ చేస్తారండి ఉగాది పండగకు
మేము బచ్చాలు లు మరియు ఓ ఆ ఉగాది పచ్చడా
హు
ఆ మల్లి పుదిహోరా పెరుగ్ అన్నం ద ద్దోజనం ఇవన్నీ చేద్దాం అన్ కుంటం నిగా ఇవేం చెయమండి ఓన్లీ ఉగాది పచ్చడి ఇంకా వచ్చాలు మాత్రమే ఎస్ కుంటం అండి.
పచ్చళ్ళ్ ఏమేమి ఏసి ప్రిపేర్ ఎస్తారండి.
ఆ ఉగాది పచ్చల్లో ఫస్ చింతపండు మంచిగా విసుకుంటమండి.
ఆ అంటే అది ఒక పా కడవదేరా కుండ తీస్కరార
ఆ కుండ వేస్తామండి కుండలో వేస్తాము.
ఆ చింతపండ్ నానెత్తర
ఆ నానేసి అందులో మంచిగా పిసుక్కున్న తర్వాత చింతపంలో గి గింజలు తీసుకుంటమండి.
హు
ఒక్కొక్కసారి ఆ గింజల్ తీసిన తర్వాత అందొ బెల్లం మేషి కొంచెం చిన్నగా కట్ చేస్నమా మామిడికాయలు వేప పువ్వు మరి కొన్ చ్చాం ఎట్లా తగిలి తగిలింత కారం
కారం కూడా ఎస్తరాండి.
ఆ నిన్న ఒక వీడియోలో చూస్నా అండి. అది కారం కూడెస్తారట కొంచమ్ చిట్ట్ కెడు కంటెక్ట్ తక్కువ
అంటే వగరు తీపి చేదు కారం అంట అన్ని ఐదు రకాలుగా ఐదు, ఉండేత
చ్చలు అంటారు.
ఓహోహోహో షెడ్రూష్ లంటే ఆరు రకాల్ గా, ఆరు రకాలుగా వాడడం వల్ల దానికి ప్రయోజనం ఏంటండి.
అంటే ఒక్కొక్క పదార్థం మనం వాడేది ఒక్కొక్క దానికి సూచరకం అండి. బెల్లం తీ మన జీవితంలో వచ్చే సుఖాలకు గుర్తు మ యు వగరు మన జీవితంలో వచ్చే చేదు జ్ఞాపకాలును మరియు ఉ మామిడికాయ పులుపు మన జీవితంలో వచ్చే విషాదం ఇట్లా, ఏదన్నా ఉంటే అవన్నీ మనం తీసుకొని తట్టుకోవాలన్న ఉద్దేశంతో, మన తెలుగు పండుగల్లో
చేదు ఇప్పుడు బా వేప పూ తియ్యారా అండి చేదు
వేస్తారండి చెదోస్తది అది
చేదు చేదు జ్ఞాపకాలు ఏమున్నా అని గుర్తు చేసుకోవడానినికి అండి
అవునండి
అ ఇంకా అండి ఆ
రండి ఇక
మేము కూడా అవన్నీ చేస్తామండి. కాదంటే ఇంకా బచ్ఛాలు అంటే పూర్ణం రొట్టెలు అంటారు కదా. మీర ఎలా ప్రిపేర్ చేస్త రండి
అది పప్పు నాన పెట్టుకొని ఆ అందులో బెళ్లం కలిపి మంచిగా కలుపుతామండి బెళ్లం వేసి కల్పిన తర్వాత ఆ గోధుమ పిండి నానబెట్టి తర్వాత మంచిగా రొట్టెల్లగా చేసుకొని కొంచెం ఇట్లా చేతితో స్ప్రెడ్ చేసినాక మనం నానబట్టు కున్న పప్పుద అది మిశ్రమం ఉంటది కదండి. దాన్ని ఆ గోధుమ పిండిలో పెట్టి మంచిగా ఇట్లా ఒత్తి, ఆ ప్యాన్ మీద వేయించుకుంటామండి.
అంటే మీరు చక్కర వేసుకోరా అండి. బెల్లమే వేసుకుంటారా అండి.
చక్కర వేయ్యొచ్చు, బెల్లం వేయచ్చ అండి మన ఇష్టం.
మేమైతే మంచిగా పొద్దున్నే లేచి స్నానము చేసి ఇల్లు మొత్తం అలంకరణ వేసుకొని. ముగ్గులు వేసుకొని, చింతపండు ఒక పాటవ తీసుకొచ్చి, దానిలో చింతపండు నానేేసి అది నానే లోపు మళ్ళా కుక్కర్లో శనగపప్పు ప్రిపేర్ ఆ చేసుకొని. అది మంచిగా ఉడికిిన త ఇల్లు అంపేసి దానిలో మెత్తగా రుబ్బుకొని, అందులో చక్కెర వేసి, నెయ్యి వేసి, ఆ యి లాచి పౌడర్ వేసి, మంచిగా దాన్ని పొయ్యి మీద పెట్టి దాన్ని మంచి. య ఆ దగ్గరికి వచ్చేలాగా గంటితో కలుపుకుంటూ, ప్రిపేర్ చేసుకోవాలి అట్లా చేయడం వల్ల ము దలాగ వస్తది, ముద్దలాగ వచ్చిన తర్వాత, దాన్ని ఏమి చేయాలంటే ముద్. దలాగస్. ముద్దలాగ వచ్చినంకా.
అంటే మనము అది కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ గీ పేరుగు చేసుకున్న తర్వాత దాన్ని. ఆ ఒక కవర్ ఉంటది కదండి ఇది పూర్ణ మొత్తం సలర్న కవర్ కవర్ ఉంటది కద కవర్ల మీద మంచి ఆ కొంచెం దన్ని పర్లాలా ఇలా చేతోటి అముకొని అదుముకున్న తర్వాత ఈ పిండి ముద్ద ఉంటది కదండి పిండియా పూర్ణం ముద్దను అందులో మద్ద మదిలో పెట్టి మళ్ళీ అటు ఇటు మొత్తం రౌండ్ షేప్ లో మడతలుగా వేసి దాన్ని మళ్ళీ ఇట్లా రౌండ్గా అదుముకొని ఆ పెనం మీద కాల్చ ఇటువాటు మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా కాల్వాలి కాల్సిన తర్వాత అది తీసి వేరే ప్లేట్లు వేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత ఈ పాటు అది ఏంటిది చింతపండు నానే సినాం గాదండి దాన్ని మంచియా దాన్ని మంచిగా మా మొత్తం గింజలు అన్నీ తీసేసి తీసిన తర్వాత మంచిగా పిస్కీ అందులో మామిడి కాయ చిన్న చిన్న ము
మీరు ఒక్కరే చేస్తారా అండి ఇం కేవరన్న చేస్తార మీకు
మా పాప కూడా సప్ పొటు చేస్తా అండి
అవునా అండి ఈసారి ఉగాదికి ఏం ఏం చే చేద్దాం అనుకుంటున్నారు వంటలు మరి
వంటలు పూర్ణం రొట్టెలును ఇంకా ఇది అయే సరికేల్ చాలా లేట్ అయితదండి వంటలు ఏం ప్రి ఇగ చెయాలన్న టైం ఎక్కువ ఉండది
కానీ చూడండి అండి ఏమన్నా మంచివి వ వంటకాలు చేయండి పిల్లలకు కూడా తినాలనిపిస్తాది కదా అండి అది ఏమంటరు వెజ్ బగారాన్న ఎయ్యండి లేకపోతే పులిహోర మంచిగా చేయండి దద్దోజనం లాగా చేయండండి డి
ఈసారి చేస్తమండి అలాగే చేస్తమండి
ఓకే అండి మీరు చేసినప్పుడు మాకు కూడా కొంచెం పంపండి
ప్రాపర్ మరి అక్కడికి పార్సల్ చేయలి కదా
అ మీరు నాకు అడ్రస్
పోతే మీరే రండి మా పండుక్కు మా ఇంటికి మిమ్మల్ని పిలుతం
ఓకే అండి తప్పకుండా వస్తా
పండగలో మీరు గుడా పాల్గొంటే బాగుంటుందండి
ఓకే అండి థ్యాంక్ యూ రమ్మన్నందుకు బాయి
థ్యాంక్ యూ అండి మీరు మీ టైం నాకు ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ